మాతలా
బగా సెల్ఫిష్ అయిపోయావు ఈ మధ్య
ఫిష్లే మరి అర్ధత్రి పదింటికి ఫోన్ చేస్తే ఫిష్ లే అవుతారు
ఆహా గోల్ ఫిష్ అవు ఏడు సెకండ్ లు ఓ సారి మర్చిపోయి హలో హలో అంటూ కూచుందువు
కళ్ళ ఏమో మూతలు పడిపోతున్నాయి ఇప్పుడు దాక ఒకళ్ళు దొరకలే ఆడేమో తొమ్మిదింటిక నగా బాత్రూమ్ లోకి వెళ్ళాడు మీ తమ్ముడు
ఎవరు బుజ్జు వాడా ఓకే అదేలే ఆ ఆడి ఫోన్ లోంచి ఆళ్ళ మమ్మీ మాట్లాడొచ్చుగా ఏం కాదు నా తెలిసి ఆ నీ దాంట్లో నుంచి నువ్వే మాట్లాడాలి గాని దుల్ ఏదైనా ఏం కాదు ఇగ నెంబర్ మారుతే చాల్ అనుకుంటారు
హు హు ఏమో మరి రాకా రెండు మూడు అంతే ఏంటి వింటున్నారు అక్కడ పెళ్ళింట్లో
చపాతి అను కుర్మా నీళ్ల కుర్మా బయట దోసిన నీళ్ల కన్నా ఏదో ని ఇట్లా నీళ్ల కుర్మా
ఇళ్ళు చేసారా బయట తెప్పించారా
ఇచ్చారు బయట ఆమె చేతా చెప్పించారు
ఇంట్లోనా ఆహా ఆహా చపాతీలు
అవే చేసింది మొత్తం హ్మ్ ఓకే ఉంటే ఒక కేజీ చె చెపాతి పిండి కలిపిందంట అయిపోయింది ఇంకా ఐదుగురుకో అరుగురుకో తగ్గింది
హ్మ్ కంచి కూడా ఉందా వెళ్ళిపోయిందా
వెళ్ళిపోయి ఉంటది
ఉందా ఎనింటి దాకా
హ్మ్ తెలీదు మరి
నట్టు దాని పెళ్ళి అప్పుడు ఉందా లేదా
లే ఆ లేదు టిఫిన్ తిన్నాక వెళ్ళినప్పుడు లేదు వెళ్ళిపోయి ఉంటారు అక్కడ నుంచి ఇంటికైతే వచ్చారు పసు కొట్టి వెళ్లి పోయి ఉంటారు
ఆహా ఆ ప్రీ వెెడ్డింగ్ షూటు ఏం ఫోటోలు
ఇవ్వాల జరిగిన ఫంక్షన్ వి
నువ్వు తీసావా ఏంటి ఫొటోలు
నేను తీస్తాను కెమెరా మ్యాన్ తీస్తాడు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఒకడు ఫోటోగ్రాఫరు వాన్ని మాట్లాడారు మూడున్నరా
మూడున్నరా లక్షల
హ్మ్
మొత్తం పెళ్లి ఎంగేజ్మెంట్ అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా నా
హ్మ్
ప్రీ వెెడ్డింగ్ షూట్ ఉందా లేదా
హ్మ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందంటగా ఎక్కడో ఫిక్స్ అవ్వల
ఓకే మొత్తం మూడున్నారా లక్షలు పాపం నాని గున్నని ఆ
అదే ఫోటోగ్రాఫర్ ఏమో ఊటీ చెప్పాడు దీన్లో గాని నాకేదయినా ఓకే కాకపోతే ఇట్టైతవౌ అనుకుంటే నేను సగం సగం కదా ఆ ఖర్చు
ఊహు మ్మ్ వరాన్త పాటు ఎవరెళ్తారు ఊటీ ఎళ్తే
ఏమో నన్ను వాడైతే అడగల ఆ అమ్మాయి అడిగింది వాడు అడిగితే వెళ్తా లేతే ఎళ్ళ్ను
ఆ అమ్మాయి ఏమడిగింది రమ్మందానే
ఆ అమ్మాయడిగితే అప్పు అడిగాడు
ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు గుడ ఎవరో ఒక్కళ్ళెలిగా
ఆ అమ్మాయితో పాటంటే ఆళ్ళక్క ఒకటో తారీఖు వచ్చిది అప్పటిదాకా వీళ్ళు ఆగరు.
ఉమ్ ఆళ్ళక్క రాలేదా ఇంకా ఫారెన్ నుంచి
ఊహు రాల ఎంగేజ్మెంట్కు అయితే లేదు
మ్మ్
ఆ ఎవరు ఇవాళ్ళ ఏం జరిగిందంటే మనోడోళ్లత్తుంది గదా
మ్మ్
వాలక్క
ఆ
హైదరాబాద్ నుంచి వచ్చారే వాళ్ చెల్లికి గిఫ్ట్ ఇవ్వడానికని అడిగింది ఏది మనోడోళ్ళ వైఫ్ వాళ్ళ సైడ్ వాళ్ళని వాళ్లే కద ఇచ్చేది
మ్మ్ మ్మ్ మ్మ్ ఓకే
అయితే ఏమైంది అడిగితే ఏం చేయాలి మనోడోళక్క చేతికివ్వాలి గదా
ఊ
అంటే వీళ్ళు బయట లిఫ్ట్ దగ్గరకెళ్ళి వెళిపోతుంటే కొచ్చి అడిగింది ఇవ్వకుండా మనోడోళ్ళ అక్కన్ దాటుకోనెళ్ళి అట్లా సైడ్ నుంచి ఆళ్ళకి
మ్మ్
ఇంకా మండింది చూడు నేను గొడవ గూడ చేస్తాను అంటుంది పక్కకొచ్చి
ఆ అయ్యయ్యో ఎన్ని మిస్ అయిపొయ్యానో నేను ఎవరు ఉహూ ఉ
మ్మ్ ఆళ్ళు ఇచ్చిందేమ్ తొక్కలో వంద రూపాలు డబ్బాలు దానికి ఏదో వెండియి పంచుతున్నట్టు బిల్డప్పు
ఊ
దానికి తోడు మనోళ్ళేం చేసారు నిన్న ఫ్లెక్స్ ఏపిమని అడిగారంట ఆ ఫంక్షనాల్ బయట మరే దారుణం ఆళ్ళు దీర మొబల్ ఎడ్జ్ ఫ్లెక్సికి దానికి గుడ ఏపీలేదు వీళ్ళు మన ఖర్చని చెప్పి మన ఆళ్ళ పేర్లు ఏసుకున్నారు
ఊహు అంతేగా ఏతాట్లా
అక్కడ పడ్డది ఇంకేంటి సంగతి
చపాతీను నీల నీల కూర్మ తిన్నారా
ఆ నీల నీల కూర్మ మానే అసలు ఆ నీళ్ళు బయట పిచ్చుకోట్లో కూడా వెయ్యరు
ఆమె ఏ ఊరామో వంటామే
వసంతరాయలుపురం ఏటో ఏదో అన్నారు
ఆహా
గుంట్రే ఆటోకి చాలా దూరం నుంచి రావాలంట ఓ షట్ అదేలే అర్థమయింది
ఇంకేం మరి ఉం ఉం మా ఊరు మా ఊరు నుంచి వచ్చాడంటగా ఆయన
వచ్చారుగా పొద్దున్నే తొమ్మిదిన్నర ఫోన్ చేశారు మీటింగ్ నుంచి ఉం బస్సు ఎక్కాను ఇప్పుడే ఎక్కడికి రావాలి అని మార్కేట్ మార్కెట్ దగ్గర దిగేసి ఆటో కి వచ్చేయండి అని చెప్పా వచ్చారు వెళ్ళేటప్పుడు రిటన్లో ర్యాపిడో బుక్ చేశాను వెళ్లి పోయారు ఆయన విజయవాడ పెదనాన ఉన్నాడు ఉం దింపమని అడుగుతా అని ఎక్కి ఆ ఆయన ఎక్కడ దింపమంటాడో అని చెప్పి
ఆ
ఉం ఈయన కన్నా హడావుడి చేశాడు ఆయన పెట్ర పెట్ర అదే నన్ను దింప మన్నాడ్ బస్ బస్టాండ్ దగ్గర అడ దాకా ఎడ వెల్లోచేను అని
ఉం
కరెక్ట్ టైంకి వచ్చారులే కానీ ఆయన పైన స్టేజ్ మీద కూర్చొని తాంబూలం కూడా తీసుకున్నారు
ఉ హమ్
వాళ్ల మో మమ్మీ వాళ్ళు పొరపాటున పైకె ళ్ళి పోయినట్టున్నారు ఫైన ఫంక్షన్ లోకి
ఆహా ఇంకో ఫంక్షన్ జరుగుతుందా ఫంక్షన్ హాల్లో
కింద ఒకటి మా వాళు చాలా మంది అట్లే వెళ్ళ
ఓకే ఓకే ఉం ఉం
అంటే మా పక్కనఊరులో నరసింహ స్వామి గుడీ ఉంది పెద్దది
ఉం ఉం
ఆ ఊరోళ్ళు మాకన్నా ముందొచ్చారు పైకిళ్ళి కూర్చొని వాళ్ళ పనులు స్టార్ట్ అయ్యేదాకా అక్కడే కూర్చొ కూర్చుని ఏంటి తెలిసిన వాళ్ళ మన వోళ్ళు ఎవరు రారు అనుకుంటా ఉండి వాళ్ళు వచ్చి కూర్చుంటే అయ్యోయో అసలు వీళ్ళు వీళ్ళే కాదని కిందకు వచ్చారు
తావోయి
అది అంగది మరి
ఉం
నువ్వు ఉంటా మా మాటలు చెప్పాలి
ఏం చెప్పాలి అనకూడదంట మనకేమో ఇంకా ఏ సంగతి ఏంలే ఇందుగో ఇడ ఇవాళ స్కూల్ డుమ్మ కొట్టి
ఆ స్కూల్ డుమ్మా కొట్టేదానికి నువ్వు ఒక ఫంక్షన్కి రాకుండా ఎగ్ గొట్టావ్
నేను స్కూల్ డుమ్మా కుట్టాల దాన్ని ఫంక్షన్ కి రాలా కదా
ఓహ్
నేను స్కూల్ డుమ్మా కొట్టాల్సి వచ్చిద్ అని ఎటు మల్ల రేప్ పెళ్లికి పెట్టాల్ గా హాల్ డేస్ అని ఊ అంతేగా పెళ్ళకి వస్తా పెళ్లి రోజు వస్తా పెళ్ళి కోడుకు వాళ్ళ అక్కే పేళ్ళి కొడుకుకొళ్ళ అక్కే ఎనిమిదో తారీక్ వచ్చిద్దఅంట మనం వచ్చిం మ్ చేప్ చూస్తా
వెళ్లి కోడుకున్ చేయటమ్ హల్ది ఎవర్ ఇంట్లో వాళ్ అనుకో
మ్ ఊ
ఇంకా ఆదివారం సాయంత్రం వెళ్ళిపోవచ్చు నువ్వు
ఆ అ సరే
అంటే శనివారం నైట్ పెళ్ళి కదా ఆదివారం ఖైదీ పొద్దున్న రుథ్తాలు అవి ఉంటాయి కదా అన్నీ చూస్
స శనివారం మే ఏ వ్రతం అంటగా శనివారమే వ్రతం మ్ అంటగా
పేళ్ళి
ఉ శుక్రవారం నైట్ పెళ్ళి
ఊహు అయితే శనివారం వ్రతం ఆదివారంకి వెళ్ళిపోవచ్చు నువ్ అప్పుడు
వెళ్ళిపోవచ్చ అంతే ఏది ఎట్ట అయినా ఆది వారం వెళ్ళిపోవడమే అంతే మాక్ ఇంకా పదహార్ నుంచి హాఫ్ డేస్ ఫెషన్స్ కదా
ఉహు
చూడాలి ఊ
గా
మ్ ఇంకేమ్ సంగటి ఇంకా అయితే వచ్చేస్తారా ఇంటికి మీ ఇంట్లో వాళ్ళు ఏం చేత్తన్ న్నారు
మొత్తం కావలా
ఇంట్లో వాళ్ళే మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నార అంటా
ఓ ఒకో వోళ్ళు స్నానం చేస్ వచ్చారు ఇంకొ కోళ్ళు మళ్ళీ వెళ్ళారు ఆయన కార్లో ఎంద కార్లు వచ్చారే వాళ్ళు కూడా వెళ్లారు వర్ సపెట్టి స్నానాలు చేస్తుఉన్నారు
ఓ వచ్చరా ఆళ్లు కూడా
ఆళ్ళు రాలా ఇంకా ఆ కారు లో బయటికి వెళ్ళి వోళ్ళు
ఉహూ
వాళ్ మమ్మీ వచ్చింది
ఓకే ఓకే ఆహా ఓ వాళ్ మమ్మీ అగింషాల్ ఏల్లారా
అదే కదా మ్యాజిక్కు
ఉహు హు ఓకే ఓకే
ఉ
ఇంకేమ్ సంగటులూ
ఇంకా ఎట్టు ఉన్నాయి
ఆ
సరే, ఉం
అప్పుడు, అలాక్క ఫంక్షన్ జరిగింది. అదే ఫంక్షన్ హలా!
ఉంటాను. ఉంటాను.
ఇంకా అవలె గదా, టైమ్ ఆ సరే బాయ్.
అడింది.